హలో హలో హాయ్ అండి
హాయ్ అండి ఎం చేస్తున్నారు అండి
ఏం లేదండి ఇప్పుడే తిన్నామ్ అండి అట్టిగానే ఉన్నాం అయి ఐపోయింది అయిపోయిందండి తిన్నాం కూడా
ఆ
ఆ ఇంకా అండి ఏం చేసారు ఏం తింటున్నారు
ఇంకా మేమ్ ఇంక ఏం లేదండి చిక్కుడుగయా కూర చేశామ్ అండి
ఓకే ఓకే
ఆ ఇంకా తినలేదండి తినాలని ఇంతకుముందే మా పాపని తినబెడుతున్నాండి ఇంకా కాలేదండి
మా బాబు ఇంకా మా పాప ఇద్దరు తిన్నారండి
ఆ మా చిన్న పాప ఇప్పుడే వచ్చిందండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి కెళ్లి ఆ
ఓకే ఓకే ఓకే అండి ఇంకా అండి ఇంకా ఏంటండి విశేషాలు
ప్లాలండి అటు ఎట్టున్నదండి వాతావరణం
ఇక్కడ కూల్ గా చల్లటిగాల్ వస్తుంది
అవునా హాహా
ఉమ్ మీకక్కడ ఎలా ఉంది అండి
మాసైడ్ చల్లగా ఉందండి వెదర్ అంతా తా వర్షం రోజుకు వర్షం పడుతూనే ఉందండి మాకు
ఓకే ఓకే ఓకే మీది రేషన్ కరట్ అయిపోయిందా అండి
హా అయిపొయింది అండి ఆ వస్తను ఆ వస్తాయండి మరి నలుగురి కి
ఓ ఓకే ఓకే ఓకే
మీది అయిందా అండి
ఆ మా ముగ్గురుదియింది ఇంకా మా అయన ఆడ్ కాలే అండి రేపు చేయిపియాలి
అవునా
ఆ
ఏం సంగతి మీ మీ అన్న బాగున్నాడాండి
ఆ ఇంకా వాళ్ళది గుల్ కోజ్ లదిది ట్రీట్మెంట్ అయితుంది ఇంకా ఏమి అప్డేట్ అవు తెలువదండి ఇగ ఏం సంగతో
ఆహా
ఇంకా అండి చెప్పాలి ఇంకా ఏంటి విశేషాలు ఏం లేదు
ఇట్ల ఎళ్తున్నాడు కదా అండి ఇంకా మీ అన్నగారు
పిట్టా ఆ బయటికి ఎట్లున్నా తిరుగుతున్నడు ఒక పది నిమిషాలు వస్తున్నాడండి
అదే ఎట్ ఏళ్తున్నాడండి
ఆ అమీర్ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నడండి తెలుసా అండి మీకు ఆ ఆ ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడండి
అబ్బా అమ్ ఎంత మందితోటి చేసుకుంటడండి
ము ముగ్గురు ముగ్గురు దీనితోటి అల్లుడి బిడ్డ ఉన్న వాళ్ళకి కూడా తీసుకపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నడండి
అవునా ఆహా
అవునండి ఎలో మేర ఫోన్ రక్ చార్జింగ్
బారు తిన్నారా మీ అమ్మగారు
ఈరోజు తేవాలి తేవలేదు మా అమ్మ ఇంకా తినలేదండి ఇప్పుడు తింటారు మా అమ్మ గారు ఒక్కరు మిగిలారు అందరం తిన్నామండి మా పిల్లలకు ఫస్ట్ తినిపించి మేము తింటామండి
ఆహా మీ అమ్మగారు ఎందుకు తినలేదండి
తాను ముళ్ల ఇగ మేము తిన్న తర్వాతనే తింటదండి
ఆహా
అవునండి అవునండి ఇంకా ఏంటండి విశేషాలు
చెప్పాలండి ఇగ ఇప్పుడు స్కూల్ ఉంది పిల్లలకు
ఆ అండి
రేపు స్కూల్ ఉంది రేపు అది ఏమం
ఇగ డైలీ వెళ్తున్నారండి సాటర్డే వస్తే డిస్టర్బ్ అయితారండి మండే రోజున
అవును
మాకు లోన్ ఉంది సో అందు గురించె డబ్బులు వన్ డే బి ఫోర్ ఇస్తాను పొద్దుగాలంటే మళ్ళా నాక్ కు నై నేను స్కూల్ కి వదిలిపెట్టి వచ్చే వరకు నైన్ థర్టీ అయి అయితది
అవునవును
ఒక రోజు ముందే ఇచ్చేసి వస్తానండి
అవునా
అవునవును
ఆహా రేపు క్యాలెండర్ ఫోటో దించుతున్నరట అండి
అవునవును మా బాబు కూడా చెప్పారండి అయితే ఫోన్ పే లో డబ్బులు ఇస్తారేమో అని మా ఆయన ఫోన్ తీసుకొని వెళ్లారు లేదు లే దు డబ్బులు అమౌంట్ ఇవ్వాలి అనేసి అంటే ఇంకా రేపు పొద్దుగాల తీసుకొని వెళ్ళి ఇచ్చి రావాలండి
నాకు టీచర్ ఇప్పుడే ఇవాళ పైసలు పంపియలె కదాండి నేను అయితే టీచర్ ఫోన్ చేసారు ఫోన్ చేసి రేపు పొద్దున ఎట్లయినా పంపియండి క్యాలెండర్ ఫోటో దించుతున్నాము పాపకు క్యాలెండర్ వస్తది కదా అని చెప్పింది
ఓకే ఓకే ఓకే ఓకే
సరే సరే ఓకే రేపు పంపిస్తను లేండి టీచర్ అని చెప్ పాను ఇవాళ హెల్త్ బాలేదు పంపియలేదు అని చెపిన్నం అయితే ఓకే మరి రేపయితే పంపించండి అం టుంది ఆహా కావచ్చు అందుకోసమే
ఆ ఆల్రెడీ త్రీ డేస్ అయితుంది కదా
అవును అంటే అవి ఐ అది ఐడి కార్డు గురించి దించారండి మొన్న
ఆహాహా
ఇది క్యాలెండర్ క్యాలెండర్ ఇస్తారు కదా మనకు
అవునవును మా బాబుకి కూడా ఈ ఇయర్ ఇస్తారంట లాస్ట్ ఇయర్ మాత్రం అందరు కలిపి వచ్చారండి గ్రూపు
ఆ సింగల్ ఇవ్వలేదాండి మీకు
ఆహా నర్సరీకి గ్రూప్ ఫోటోనంట ఎల్కేజి యూకేజికిి ఫస్ట్ ఇక ఆ తర్వాత ఎప్పుడైనా కూడా సింగిల్ అంట
ఆ అదే మాకు అదే చెప్పిది ఎల్కేజీ కి సింగల్ ఫోటని వచ్చింది మాక్ పాపాది
ఓకే
అయితే ఇవాళ ఫోన్ చేసి అదే చెప్పింది అయితే సరే పంపిస్తానని చెప్ పాను టీచర్ కి దర ఎపు వంపియాల మళ
అవునండి
ఆ
ఇంకా అండి
హలో అండీ ఇగో పెళ్లికి ఎళ్ వెళ్తున్నారా అండి
ఆ ఇదవే ఇక్క లోకలే కదా అని టైం పాస్ వెళ్ళొద్దాం చాలా రోజులు అయితుంది మళ్ళీ
అవును పెళ్ళిల్ తిరుగాక
అవునవును మీరు
నాకు పెళ్ళిది చెప్పలే కదా ఇక రిషబ్స్ అని ఇం అది అది పత్తేర పందిరె చెప్పారు కదండి
అంటే వీళ్ళు అమ్మాయి వాళ్ళు మీకు చెప్పలేదా
అమ్మాయి వాళ్ళు చెప్పలేదండి అట్లా ఏమో మరి మా మామయ అన్నడాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకుంటే ఏం కాదు కదా
ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళకి ఇచ్చారు కదండి కార్డు మీకు సపరేట్ ఎందుకు
ర అమ్మాయి వాళ్ళు ఇచ్చారా
ఆ అమ్మాయి వాళ్ళు అయితే ఇచ్చారు మీ అత్తమ్మ కూడా చెప్పండి నేను మర్చిపోయినా ఇప్పుడు మీరు చెప్ ప్పారు నాకు గుర్తుకు వచ్చింది
మా అత్తమ్మ వాళ్ళ మా అత్తమ్మ ఇంకా వాళ్ళ అత్తమ్మ ఇద్దరు జిగిరి దోస్తులేనండి నాకు తెలియదు అటు ఇచ్చారన్నట్టు తెలియదు అమ్మాయి వాళ్ళు కాకపోతే ఈ అబ్బాయి వాళ్ళు
తమ పేరు చెప్పి ఇచ్చారు వాళ్ళకి ఈయండి అని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పారు మా పిల్లలు ఒకటే ఉంచారు ఒకటి చింపేసారు యాక్చువల్లీ నాకు గుర్తు లేదు మీ అత్తమ్మకు చెప్పండి వాళ్ళ నుంచి ఇట్లా దావత వచ్చిందని
ఆ సరే మంచిగా అయింది మీకు చెప్పింది లేకుంటే మా అత్తమ్మ పెళ్ళ అయినంకన్నా వాళ్ళ ఇంటికెళ్తే నేను చెప్పాను మీకు చెప్పలేదా అని చెప్ప
మీరు కూడా రండి ఇంకా మీకేందిఆయనకేంది ఇగ
ఇంగ వెళ్దా మండి
ఎం ఆ ఆ
బెళ్దామ్ అండీ ఎట్లా అయినా మరి
ఆ ఎందుకంటే మీకు అ అచ్చింది కదా అండీ ఎట్లైనా డబ్బులు పెట్టేది మీరే కదా అండీ మీ అత్తమ్మ ట్టిగనే అత్తదేమో
అవును
మరి ఇంకేంది అండీ చెప్పింది చెప్పింది ఆమె అచ్చి మరి చెప్పింది
ఆహా
కేంది మరి నైన్త్ టెన్త్ ఉ
టెన్నేప్పుడు అవుతుంది అండీ
టెన్ సా ట్వెల్వ్ మాత్రం సాటర్డే అయితుంది అండీ
బావ్
ఆ ట్వెల్త్ రోజునే గదా రిసెప్షను గురువారం రోజు పెళ్ళి
హ
అవునండి ఇవాళ ఎయిట్ కదా అండీ సెవెన్ సెవెన్ సెవెన్ రేపు మాత్ త్రం రేపు బుధవారం ఎనిమిది గురువారం తొమ్మిది పచ్చన్ పందిరి శుక్రవారం మెమో
హళ్లియో
పెండ్లి సాటర్డే గ్యాబు సండే రిసెప్షన్
అవును అక్కడనే బంధంలోనే కదా పెండ్లి వీళ్ళది
అవునవును అవును పెండ్లీ అక్కన్నే పచ్చని పందిరి అక్కడన్నే రిసెప్షన్ వినయ్ గాడు
అవునా వెళ్దాం ఇగ మరి ఉమ్ నా
స్
ఇంకా
ఇంకా అండి ఇంకా ఏంటండీ విశేషాలు
భలే ఈల్లా ఇగ వదిన అక్కడనే ఉంటుంది కావచ్చు మరి
ఎవరు వదిన
అమ్మాయ వదిన యాస్మిన్
అబ్బో ఓ వాళ్ళ అయనది మనమైనా మన హస్బెండ్ల పేర్లు గంత ఎపిచ్చు కోం ప్రతీసారి రమీర్ రమీర్ రమీర్ అనుకుంటూ వేసుకుంటాంది ఇవాళ మెహెందీ ఏసుకున్నది ఆల్రెడీ ఆ పేర్లతో సహా ఏసుకున్నది
ఆ ఏమో
ఆ
ఏమో అంటున్నా పేర్లు ఎందుకు ఏయించ్ కుంటారండి పేర్లతోటి ఏందుకో
ఇంకా అరవై రోజులే ఉన్నది మన పెళ్ళికి రమీర్ ఇయాట్ నుంచి లె క షురూయేగా రేపటి నుంచి యాభై తొమ్మిదే అనుకుంటా పెడుతుందండీ స్నాప్ లు అవి
అవునా ఆహా
అవునండీ డోర్ లాగాదోషి సో జాతి బచ్చి నవ్ వస్తే ఇంకా అండీ
నింకా చెప్పాలె
ఆ చెప్పాలండి ఆ ఇంకా అండి
ఇంకా తెప్పాలండి మీరే మీరైతే తినేశార్ రు పిల్లలు తిన్నారు ఇగ ఇగ పండుకొనుడు పిల్లలు పంటారా తొందరగానే
మా పాపకు పాపం ఫోన్ ఇస్తే ఒక ఫైవ్ మినిట్స్ లో పడుకుంటదండి వాళ్ళ డాడీ ఫోన్ ఇయ్యాలి చూసుకుంటే పడుకుంటది
అచ్చచ్చా హా
ఆ జరా ఫోన్ చార్జింగ్ ఎత్తి దేర్నాయె లాగాయె కి యగియా ఇంకా
ఇంగ చెప్పాలండి
ఏ చెప్పాలండి బాబు కూడా కొంచెం చూస్తాడు ఇగ చెప్పాలి పండుకో పొద్దుగాల లేవాలి లేవాలి అనేసి అంటే ఇప్పుడు కమిట్మెంట్ అయి వంటాడు ఇగ పది కావాలి బాబుకు పండాలంటే మా పాప అట్లా కాదు ఫోన్ చూస్తూ చూస్తూనే పడుకుంటాది ఇగ
అబ్బా ఆహా అంటేక పాప తొందరగా పండుకుంటది
ఆ ఆ బాబు కొంచెం లేటుగా పంటాడు లేటుగా లేస్తాడు పాప ఒక మాటలో లేచేస్తాది ఇంక
పాపము
ఆ లేవాలంటే లేచి బ్రష్ చేసి స్నానం చేస్తాడు ఇగ చేస్తారు ఇద్దరు కూడా మంచిగా స్నానాలు చేసి వెళ్తారు
అదే మంచిదండి పొద్దున స్నానం చేయించి తొందరగా పంపిస్తేనే మంచిది
ఆ ఆ
పొద్దునే స్నానం చేయించి పంపిస్తేనే మంచిగా యాక్ట్ ఉంటారండి పిల్లలు
పొద్దుగా ధన్యవాదాలు మేడం ఇంకొకలో మళ్ళీ వివరిస్తాను
ఉ అండి థాంక్యూ అండి
మళ్ళీ తెచ్చుకో